ఆ నమస్తే అండి మీకు విలేజ్ అంటే ఇష్టమా ఆ లేకపోతే ఇగ సిటీ అ సిటీ అంటే ఇష్టమా
మాకు ఊ విలేజులంటేనే ఇష్టమండి
ఊ ఆ విలేజ్ దేని
ఆ ఇష్టమండి విలేజ్ లో మంది చల్లది వాతావరణం ఉంటది పొల్యూషన్ ఉండదు మంచిగా జనాలు అందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి నాకు అదంటేనే ఇష్టం అండి బాగా విలేజ్ అంటనే ఇ స్తం
ఇంకా అండి
మీకు అండి మరి హ్మ్ హు విలేజ్ లో మీకు విలేజ్ లో ఎమైనా ఆ పొలాలవి ఉన్నాయా అండి మరి
అవునండి మాకు ఉన్నాయండి పొలాలు ఉన్నాయండి ఆం ఆ మాకు నియర్లీ టూ ఏకర్స్ ఉన్నాయండి అక్కడనే మేం ఎంజాయ్ చేస్తామండి మంచిగా
అక్కడ వండుకొని దింటరా అండి మరి పొలాలు ఎళ్ళి చెట్ల కింద కెళ్ళి పిక్నిక్ లాగ హ్మ్ హు
మా ఫ్యామిలీ మళ్ళా మా పెద్దమ్మ వాళ్ళ అందరు వస్
ఇక్కడ గ్యాదర్ అయితాం మల్ నెక్స్ట్ డే పోతాం
ఉమ్
మేము కూడ అండి మేము కూడ అంతే మాకు పొలాలు లేవు కానీ ఊళ్లో కొంచెం ఇట్లా ఇక్కడంతా చెట్లు వేప చెట్లు ఉంటాయి మామిడికాయి చెట్లు ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ అక్కడా యా సమ్మర్ కాకుండా జూన్ జూలైలో అలా మెల్లగా ఫ్యామిలీ అంత గ్యాదరై పిక్నిక్ ఎల్ ద్దామండి పిక్నిక్ వెళ్ళి అక్కడ మామిడి తోటలో వండుకొని తింటామండి ఊర్లో అయితేనే అలా పాజిబుల్ అవుతుది సిటీలలో అయితే అట్లా అలా ఉండదు కదండి
అవునండి
రిస్క్ ప్లేసెస్ ఉండవు మళ్ళీ ఎక్కడనా ప్లేసెస్ కి వెళ్ళాలంటే పేమెంట్ చేయాలి ఆధార్ స్కూల్లో అదే వేరే మన ఊర్లోలో అయితే అలా ఉండదండి మంచిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు తినొచ్చు ఎటువంటి పర్మిషన్ ఉండవు డబ్బులు ఖర్చు ఉండవు అంతా మనదే అండి మనలాగ ఫీల్ అవ్వచ్చు అదే సిటీ లో అయితే అట్లా ఉండదండి వెదర్ అంత చేంజ్ ఉంటది పొల్యూషన్ వెహికల్స్ ఆ పొగ చాలా దారుణంగా ఉంటదండి అక్కడ వైపు
అవునండి నాకు కూడా సిటీ అంటే ఇష్టం ఉండదు ఏదంటే పిల్లల చదువు కోసమే అ అంతేకాని విలేజే మంచిగా ఉంటదండి ఉమ్ మీరు ఎక్కడ పెడిగారండి సిటీలో పెరిగారా లేకపోతే విలేజ్ లో పెరిగారా
మాది విలేజేనండి చిన్నప్పటి నుంచి విలేజ్ అండి ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక సిటీకి వెళ్లాల్సి వచ్చిందంటి
ఆహా అవునా మి కు సిటీలో ఫుడ్ ఎక్కువ మీరు మా డైలీ మేము వండుకునే తింటార్ లేకపోతే బయట నుంచి ఏమైనా తి తింటారా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అలా వస్తాయి కదా అండి దేనివల్ల వస్తాయి
మేమ్ బయట నుంచి అప్పుడప్పుడు తెచ్చుకుంటామండి ఫుడ్ కపోతే వేరం చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాము ఊర్లల్లో మాక్సిమ ఊళ్ళల్లో పప్పులు మినప్పప్పు పండించినయి ఆ మళ్లీ ఊ కారం పసుపు ఇవన్నీ ఊరి నుంచి తెచ్చుకుంటామండి
ఆహా
ఊరు నుంచే తెచ్చుకొని వాడ్ టాం ఆ మళ్ళీ ఈ అక్కడ ఇప్పుడు ఇవంతా ఆర్గానిక్ కదండీ సిట్లో మొత్తం హైబ్రిడ్ వి దొ క్కుతయి కాబట్టి మ్యాగ్జిమం మేము ఊరి నుంచే ఏమైనా పచ్చడ్లు గూడా మేము ఊర్నించే తెచ్చుకున్ టవండి హ్మ్ సిటీలో అంతా ఉండవండి మొత్ ఆ అప్పటికప్పుడు ఏదో ఆయిల్స్ వేసి అది మొత్తం రెడీమేంట్ ఉంటాయి కాబట్టి మేము వాడమ మాగ్జిమం ఫ్రూట్స్ కూడా మేమ్ మావిడికాయలు ఇవన్నీ ఊరి నుంచే తెప్పిచ్చుకుంటాం సిటీలో అవి వాడం మేము అమ్మ అమ్ముతారు కదా సిటీలో అవి తీసుకోమండి హ్మ్
ఇంకా అండి ఇంకా మీకు విలేజ్ గురించి ఇంతనే తెలుసా ఇంకా ఏమైనా తెలుసా
విలేజ్ లో అంటే ఇప్పుడు మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానివ్వండి చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా కూడా పక్కన వాళ్ళు మనకి సలహా స్తారు సపోర్ట్ చేస్తారు అదే అదే సిటీలో అయితే మనకెందుకులే అనేసి పట్టించుకోరండి సిటీలో ఎంత పెద్ద గొడవ అయినా ఏమైనా ఇష్యూస్ అయినా కూడా పట్టించుకోరు సో విలేజ్ అనేది బెస్ట్ ఇప్పుడు విలేజ్ లో రిలేషన్ అనేది వాళ్ళు పాటించేస్తరు బ్లడ్ రిలేషన్ నే కాదండి నైబర్స్ నేను కూడా మన వాళ్ళు మనోళ్ళ అన్నట్టుగా మంచిగా మాట్లాడతారండి
అవునండి అదైతే కరెక్టే
ఆ అదే సిటీలో ఎంత పెద్ద గొడవైనా డోరేసుకొని పె పెద్ద గొడవ అయినా కనీసం ఆ గొడవ ఎందుకు జరుగుతుంది ఏంది అనేది కనుక్కోరు మనకి ఎందుకులే అన్నట్టుగా వదిలేస్తారండి చనిపోతున్నా కూడా వాళ్ళు ఆపదలో ఉన్న కూడా మనకి ఎందుకులే అన్నట్టుగా పోతారండి భయపడతారు అక్కడ జనాలు మాట్లాడాలంటే అదే ఊళ్లల్లో అయితే ధైర్యం చేస్తారు ఎవరైనా అడ్డొచ్చినా కూడా ఎదిరించి మాట్లాడతారండి అక్కడ మన లు అలాగ ఉంటారు
ఆ అవునండి
మ్
కరెక్టే ఇంకా అండి
చెప్పాలండి మీరు ఎన్ని పల పొలాల్లో ఏమేమి పండిస్తారండి మరి ఊర్ళ
మాకు మేము వడ్లు పండిస్తామండి బియ్యం మాకు అక్కడ నుంచే మేము ఇంకా కొనమండి
ఆహా
ఆ బియ్యం, మిరపకాయలు, టమాటలు, బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ మాకు పొలం నుంచే అండి వచ్చేవి. ఎప్పుడో ఒకసారి పండక్ పో త్తని బయట కొంటాం కానీ, అవన్నీ అక్కడనే మేం పొలాల నుంచే తీసుకొని వస్తామండి. హు మాక్ పదే మాక్ మంచి ఫుడ్ అండి మేము ఇప్పుడు వరకి, బయట మేము మటన్, చికెన్ అనే కూడది కూడా ఎక్కువ కొనమ్. నాట్ కోళ్ దిన్ తింటామండి మేమే పెంచుకుంటాం కోళ్లను కూడా
ఆహా
ఆ మేమే పెంచుకొని అదే కోసుకొని తింటాం అండి, ఎప్పుడో ఒకసారి రేర్ గా బయట నుంచి తెచ్చుకుంటాం గానీ అది గూడ. సడన్ గా కావాలన్ ట్ట తెచ్చుకుంటాం అంతే
ఆ
మాకు విలేజ్ అంటే చాలా ఇష్టం అండి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళుందరుూ వస్తారు అసలు మంచిగా చేసుకుంటారు పొద్దున్న ఒక నాలుగింటికి వెళ్ళసి మొత్తం పని చేసుకుొని ఏడింటి వరకు మొత్తం అయిపోతుంది అందరు గ్యాదర్ అయ్యి ఊళ్ళలో ఆ మాటలు ఈ మాటలుంతా చెప్పుకుంటూ మంచిగా ఇంట్లో కూర్చొని ఉంటారు
అదేండి ఇప్పుడు ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మనం ఊరికే వెళ్ళాలి కుడు విలేజ్ లోపండగ అయినా కూడా మన విలేజ్ వెళ్లాల్సి వస్తుందిన్ని మాక్సిమం ఎవరు సిటీ లో చేసుకోరు సిటీ వాళ్ళందరూ ఊరికే వస్తారు విలేజ్ కోచ్చే ఏ పండుకయిన దావండి బక్రీ దావ్వండి ముస్ క్లీన్ సుమల్లి ఎం అద సరా దీపావళి సంక్రాంతి ఏమైనా సరే మనం విలేజ్ కి వెళ్ళాలి వెళ్ళాలి చేసుకోవాలి అక్కడనే ఆవు
న
అవునండి అంటే ప్రస్తుతం మా ఊర్లోనే ఉన్నామండి
ఆ తయారులైనే రంజానీ
ఆ
షాపింగ్ ఎక్కడ చేశారాండి మరి సిటీస్ని చేశారా ఎందుకండి విలేజ్లో దొరకావా అండి బట్టలు
బాగుండే గాని అది ఇక్కడ టైం దొరకలేదు అక్కెడనే జేరు చేసుకుని మళ్ళీ ఇక్కడి కోచ్చి ఆ అలా ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది మళ్ళీ ఇక్కడ షాప్స్ కూడా తొందరగా క్లోజ్ చేస్తారు అదే సిటీలోయితే కొంచెం ము సరిలేదా ఒకకా నైట్ అంతా అ షాపింగ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ డే టైమ్ లో షాపింగ్ చేయాలంటే ఎండలు బాగున్నాయి మళ్ళీ ఉగాది కాబట్టి ఉగాది రంజాన్ పబ్లిక్ ఎక్కువ ఉంది చేసుకోలేమనేసి మేము అక్కడనే హాలిడేస్ సేర్ లోనే పిల్లలకి చేయించుకున్నామ అండి
అయితే మీకు స్కూల్ లైఫ్ మంచిగా అనిపించింది అనుకుంటా నాకు తెలిసి
ఆ స్టడీ పర్పస్కి సిటీ అయితే బోర్డ్ టూ వల్లి
అ
స్టడీ పర్పస్ కాబట్టి మేము పిల్లల కోసం మంచి ఫ్యూచర్ ఉంటంది అనేసి అక్కడికి తీసుకెళ్తున్నాం మళ్ళీ ఇప్పుడు సిటీలో ఏం కొనాలన్నా ఏదైనా ఒక చిన్న ఏదైనా కొనాలన్నా కూడా చాలా డబ్బులుంటే ఊర్లలో అయితే అంత ఉండదు ఖర్చు ఊర్లో అంత ఖర్చు ర్చ రాదు సిటీ లో బాగా వస్తుందండి మినిమం ఒక నెలక చిల్లర ఖర్చులే బాగా ట్వంటీ థర్టీ థౌజండ్ వరకు అయితాయిడి ఓ సిటీలా రెండ్స్ కూడా ఎ ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఎయిటీన్ థౌసండ్ ఉంటందండి డబల్ బెడ్ రూమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటదండి
అమ్మో దీని వచ్చిన శాలరీ దీనికి అవుతుంది కదా అండి మనకు
అవునండి చాలా రిస్క్ అదే ఊర్లో అయితే ప్రశాంతంగా ఉండొచ్చండి ఎవ్వరు ఏం ఆడగరు ఏ డిస్టబెన్స్ ఉండదు దేనికి పర్మిషన్ అవసరం ఉండదు ఈవెన్ పార్కింగ్ చేసుకోవాలన్నా కూడా సిటీలో డిస్టర్బెన్స్ అవుతుందండి అక్కడ పార్కింగ్ కి కూడా డబ్బులు పెట్ కోవాలి మనం ఇది మనం అది ఊర్లో అయితే ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఎవరు అడగరు మనకి డిస్ డిస్టర్బెన్స్ ఉండదు
అందరు పెద్దమ్మ చి పిన్నమ్మా పిన్ని బాబాయ్ అనుకుంట అందరు కలిసి ఉంటారు
ఆ రిలేషన్స్ రిలేటివ్స్ కాకపోయినా కూడా మనం బాబాయ్ పిన్ని అంకుల్ ఆంటి అనుకుంటా మాట్లాడతారండి అదే సిటీలో అయితే ఆ సార్ చెప్పండి సార్ సార్ మేడం అనుకుంటూ మాట్లాడాలి
అవునండి
ఊ
ఇం ఇంకా అండి ఇప్పుడు వరకు మీరు ఏ ఏం వంటకాలు చేసి ఉంటారండి
నేనా అండి మేమైతే ఇవాళ మటన్ స్పెషల్ చేసామండి మటన్ మటన్ చేసి పూరి చేశాం చపాతి చేశాం లేదండి మేము తినం ఓన్లీ
ఓహ్ ఆహ
హుమ్ నాటు కోడ్లు తిన్నారా అండి నేను నాటు కొడి తిన్నానండి ఓన్లీ చికెన్ ఎ బాయిలర్ కోడి
బాయిలర్ కోడి ఆహా మరి మీరు కూ ఇటులాంటి బయట ఫుడ్స్ తీసుకుంటున్నారు కదా హెల్త్ మంచిగానే ఉంటుందండి
ఎప్పుడో రో ఓన్లీ తక్కువ టైంలో కదా అండి ఎక్కువ సార్లు పోం కదా అట్ల అయితే హెల్త్ ప్రాబ్లమ్ అయితది ఎప్పుడో ఒకసారి ఎ మేము మంత్ లో ఒకసారి వెళ్తాము అంటే టూ మంత్స్ ఒకసారి
ఉ హుమ్ సరే అండి థ్యాంక్ యూ అండి మీ వివరాల కోసం మాకు
ఓకే అండి ఆ సరే అండి థ్యాంక్ యూ సో మచ్ అన్